కా
ఇగో మళ్ళీ ఇన్స్టాల్ చేస్తే సేమ్ అట్లనే వచ్చింది
కంప్లీట్ టాస్క్ కంప్లీటెడ్ అని వచ్చిందా
ఆహా అట్లేమి రాలే నువ్వంటా రిఫ్రెష్ అంట కొట్టు కొట్టు మళ్ళీ
మళ్ళీ కొడతా నేన్ రిఫ్రెష్
ఆ
ఇంకా పెదమమ్మి
పెద్దమమ్మ మీ బయటకు వస్త సున్నది
హ
నెన్ గీ బుక్కులు తెప్పిచూ
ఏ బుక్లో
ఈ బ్యాంక్కి
మా
బ్యాంక్ రిలేటెడ్ బుక్స్ అవుదా మంది తెప్పించుకున్నా ఆ అయితా
అప్పు
అప్పు స్కూల్కి పోయింది ఇప్పుడ వస్తాది ఫైవ్ ఓ క్లాక్కి
ఆమె ఇప్పుడు నైన్త్ కదా టెన్త్ ఆ
ఇప్పుడు ఎయిత్ క్లాసు నెక్స్ట్ జూన్ లో నైన్త్
ఆహా నేను టెన్తే అనుకుంటున్నా గానీ అవి చూసిన కానీ ఈ అక్కడివి సర్టిఫికెట్స్ ఇక్కడి రావంట ఆఈ టెన్ ఇక్కడ లాంగ్వేజ్ డిఫరెంట్ వస్తుంది లాంగ్వేజ్ కన్నడ అలంటే ఇక్కడ వాళ్ళకి
ఆహా
తెలు గు అంగన్వాడీలో అన్ని రాసేట్టు ఉంటాయి కదా కన్నడలో ఉండాలంట మాకు తెలుగు వస్తది ఆ చిన్న చిన్న పోస్టులకి మావేం పనికిరావు
అవును మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నావ్
చూద్దాం ఈ నా కొంచెం పెద్ద గాన అని సైలెంట్
ఆహా
టు వన్ ఇప్పుడు ఉమ్ ఆ చూప్ప వచ్చింది ఆమె నడుచుకుంటూ వచ్చింది కొంచెం టైర్డ్ అయింది పండుకుంది
పాపామ్
అ
ఇప్పుడె నా ఆర్మీకి ఫిక్స్ బబ్లి
ఆ బబ్లా ఆర్మీ కి ఫిక్స్ అమ్ ఆ హలో సిలేెక్టెడ్గ్లాంగేజ్ ఇస్ ఇంగ్లిష్ హలో ఇబ్బరవి హలో